హలో
హలో డాక్టర్ గారు ఎలా ఉన్నారండి
ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఈ మధ్య ఎండలు పెరిగిపోయాయి కదా బాగుండడం అన్న పదాన్ని కొంచం తగ్గించి చెప్పాల్సి వచ్చేలా ఉంది అసలు ఈ రోజు నిన్న ఎండ చూసి తే విపరీతమైన ఎండ తీసుకెళ్లిన వాటరు సబ్జా గింజలు షర్బత్ ఏది వర్ కోటయ్యేలా లేదు సో మీరు ఏమైన్నా ప్రికాషన్స్ చెప్తారేమో అని చెప్పేసి చేసా కాల్
ఓహో అలానా అండి అలా ఎందుకు అంటున్నారండి మీరు మంచిగా ఉన్నారు కదా హెల్త్ బాగుంది అని దానికి కొంచం ప్రికాషన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్నీ
అవే చెప్పండి డాక్టర్ గారు
చెప్పాలా ఆ వాటర్ మీరు మార్నింగ్ టైమ్ లో ఎంత తీసుకుంటారండి
మార్నింగ్ ఎర్లీ గా లెగగానే ఒక లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫినిష్ చేస్తాను ఆ తర్వాత సామ్ వామ్ అప్ ఎక్ససైజ్ కొంచం యోగా ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అవు తాను
ఓ
ఫ్రెష్ అయిం తర్వాత కొంచం బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఒకటి ఎదర్ ఇడ్లీ దో స ఉప్మా ఏది చేసినా ఓకే ఆ తినేసిన తర్వాత కొంచం జ్యూస్ తీసుకుంటాను
ఓకే ఆ జ్యూస్ అంటే ఏ టైప్ లో తీస్ కుంటారండి జ్యూస్ మీరు
ఆ మార్నింగ్ అవర్స్ అయి తే ఎదర్ ఆరంజ్ బీట్రూట్ అండ్ క్యారెట్
ఓకే
ఇవి మాత్రమే ప్రిఫేర్ చేస్తాను
ఆ బీట్రూట్ క్యారెట్ అందులో కొంచెం ఆపిల్ దా దాంతో పాటు కొంచెం తేనె యాడ్ చేసి తీసుకుంటే బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి
హ ఓకే ఆమ్ ఇదీ అ ఆమ్ ఓకే ఆపిల్ యాడ్ చేసుకోమంటే చేసుకుంటాను దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ బట్ నాకు తేనె వడదండి ఏం జేయమంటారు
తేనె పడ అన్ తేనె అంటే తింటుంటే మీకూ అంటే రాశ్ చేస్ టైప్ లో ఆ
ఎస్ట్ వన్ డ్రాప్ హనీ లోపల్కి ఎళ్లినా గూడా నాకు బాడి లోపలికిి ద నెక్స్ట్ మినట్ ఆ ఎక్కడో ఒక చోట రెడ్ గా ర్యాషెస్ వచ్చేస్ సో దట్ నేను స్టార్టింగ్ నుండి ఉ ట అవాయిడ్ చేస్తాను అనీ
హు అంటే ఎలా అంటే తేనే ఎందులో అయినా వేస్తేనే అలా అవుతుందా లేకపోతే దాన్ని
కన్జ్యూమ్ చేసినా గూడా నాచురల్ గా దిన్నా ఎందులోన్న కలి పినా ఎలా తిన్నా నాకు ఆ బాడీ పైన ర్యాషెస్ వచ్చేస్తాయి అసలు హన్ నీ అంటేనే అది అందరికీ ఆ అదొక అమృతం లాగా ఒక మెడిసిన్ లాగా వర్క్ ఓట్ అవుతుంది బట్ నా వరకు ఒచ్చటప్పటికీ ఇట్స్ కంప్లీట్లీ అలర్జెటిక్ ప్రాపర్టీ
ఓకే అండి ఓకె లేకపోతే అందులో కొంచెం మిల్క్ అ ఆడ్ చేసుకోండి బా లేకపోతే బట్టర్ టైప్ లో ఆడ్ చేసుకొని ఉంటే అళ్ళు బాడీ అనేది అంటే జాబ్ కెళ్తారు బయటికెళ్ళడం సన్ రైజ్ లో ఎక్కువగా ఉండడం వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా కొంచెం ష మంచిగ ఉంటుందండి అలా ట్రై చేయండి
ఆ అదే లాస్ట్ త్రీ డేస్ నుండీ నేను క్యారీ చేస్తున్నాను ఈవెంట్ వాట్ ఆ సబ్జా సీడ్స్ పక్కన పెట్టేసుకుని ఏవైనా ఇంకా ఫ్రూట్ చాలెట్స్ కూడా పక్కన పెట్టుకుంట్న్నా లైక్ పుచ్చకాయ లాంటివి ఓ వాటర్ మిలానే కాకుండా మస్క్ మిలాన్ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్
ఓకే ఓకే అదే విధంగా క్యా అదేమంటారు ఉ పుచ్చకాయ ఆ మస్కమిలాన్ ఇలా కాకుండా వాటర్ కంటెంట్వీ కీరా అ గ్రేప్స్ ఇలా మనం చూసుకుంటూ ఉంటే చాలా ఫ్రూట్స్ ఉంటాయి ఆల్ మిక్స్ చేసుకున్న నా గూడా హెల్త్ కి బెనిఫిటే ఉంటుంది మనకి ఈ సమ్మర్ సీజన్ లో
మే బీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అ కీరా ఆ ఇట్స్ నిజంగానే ఆ బెస్ట్ పార్ట్ అండి ఇది కీరియా సో నాకు ఇది అ అంటే స్ట్రైక్ అవ్వలేదు ఎన్ని డేస్ ఏంటో స్కిప్ అయిన అయిపోయింది రెగ్యులర్ గా వాడి కొనే ఫుడ్ ఐటమే అయిన అయినప్పటికీ అంటే వెజ్ ఐటం ని బట్ ఏంటో స్కిప్ అయిపోయింది అస సడన్ గా తట్టలేదు కూడా ఇంకేం వాడాలి ఆ మార్నింగ్ ఎళ్ళి ఈవినింగ్ వచ్చేట పటిక్ అసల్ బాడి అంతా చ్చింది అసలు ఈ రోజు ఎండ జూస్తే మాత్రం
అవును మళ్ళీ మన మధ్యలో షుగర్ షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల న ఆ బాడీ లో షుగర్ అనేది కొంచెం అంటే ఎనర్జీ అనేది తొందరగా బూస్ట్ అవు తుంది అల్ల ఏమన జ్యూస్ తీసుకోవడం లైక్ మజ్జిగా మధ్య మధ్యలో మనం ఆఫ్టర్నూన్ టైమ్ లో మజ్జిక తీసుకోవడం చాలా బెనిఫిట్ అండి,
ఆ
ఉ
మై బిన్ కనేను క్యార ఏవి చేసుకునే వాటిలో మజ్జిక కూడా పెట్టుకోవాలేమో కదా మేడం,
అవును పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా ఎందుకట హెల్త్ ఇస్ వెల్ నుో
ఒకవేళ ఎండ దెబ్బ తగిలి ఆ పడిపోతే అంటే ఫస్ట్ ఎయిడ్ కింద అసలు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇది మార్చ చూడండి బట్ ఏప్రిల్ మే ఇట్స్ హై టెంపరేచర్ ఎండాలన్న, కూడా ముందున్నాయి కదా మనకి అంటే నేననే కాదు ఎవరైనా ఇంకా అలా పడిపోతే కూడా మనం ముందు జాగ్రత్తగా మనం చేయనికైనా తెలిసి ఉండాలి, కదా
అవును మామ్ తెలిసు ఉండాలి ఫస్ట్ మనం వాళ్ళకి అలా పడిపోయినప్పుడు వి హ్యావ్ టు సి ద అంటే వాళ్ళు కన్ కాన్సిక్వెన్సెస్ లో ఉన్నారా లేదా అలు స్పృహ ఉందా లేదా అని చూసుకున్న, తర్వాతకి ఫస్ట్ ఫాస్ట్ మనం వాళ్లని అడగాలి, ఏమైంది ఏ విధంగా అయింది అనంటే ఎలా అంటే కొందరికి ఎండ ఎండ ఎక్కువ, తగడం వల్ల పడిపోవడం జరుగుతుంది, కొందరు ఫుడ్ స్కిప్ చేస్తారు, ఫుడ్ తినకపో వల్ల వాళ్ళు వీక్ ఉండడం వల్ల కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఒకవేళ వాళ్ళు వీక్ నేను మార్నింగ్ ఫుడ్ స్కిప్ చేశాను, అందుకే ఈ విధంగా అయింది అని అంటే మాత్రం, వాళ్ళకి డెఫెట్ గా వన్ లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్ లో కొద్దిగా ఒ ఆర్ ఎస్ కలిపి తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి కోకోనట్ వాటర్ ఇస్తే సెట్ అయిపోతుంది. ట్ వాళ్లకి
ఓకే ఓకే
ఓకే మనం డైలీ రొటీన్ లో కోకో ఈ సమ్మర్ వెళ్ళిపోయంత వరకు
ఈ గ్లూకోస్ పౌడర్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఆ కీరా, మజ్జిగ ఆ ఇంకా నిమ్మకాయతో చేసే షర్బత్ ఇవన్నీ కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడేవే కదా సో ఎవరికి అందుబాటులో ఉన్నది వాళ్ళు ఆ ఇంకా తప్పదు బ్యాక్, క్యారీ చేసేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోవడమె
అంతే మ్యామ్ తీసుకెళ్లాాల్సిందే ఎందుకంటే చాలా ఇమ్యూనిటీ అనేది చాలా హెవీ హై లో ఉంటుంది టెంపరేచర్ అనేది ఆ ఎలా అంటే ఇప్పుడు మనం ఉండే రూమ్ లోనే హీట్ అనేది ఇట్లా వస్తున్నట్ల అని ఆ వేయిమ్స్ అనేవి ఇట్లా, తగులుతున్నాయి మనకి
ఆ వాటి నుంచి మనం కొంచెం అ ఏసీ సినీ కూడా పక్కన పెట్ట, వేసేయడం చాలా బెట నైట్ అవర్స్ ఎందుకంటే ఆ హీట్ కి ఎలా అంటే బిల్డింగ్ లో ఆ సిమెంట్ కి అనేవి ఆ హీట్ వాటికి ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ మనం దాని హి ఆన్ చేసి అందులో నుంచి ఫస్ట్ స్టార్టింగ్ లో అలానే ఉంటుంది, వేడి వేడి అని సో దాని వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే చాన్సెస్ ఉంటా
మార్నింగ్ ఎయిట్ అయిందంటే ఎండ స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయినా కూడా అసలు ఆ వేడి తగ్గట్లా,
అవునుమ్మా తగ్గట్లేదు అసలు ఈ స్టా ఇది స్టార్టింగ్ స్టేజ్ మార్చిస్ స్టార్టింగ్ స్టేజ్ ఇంకా వీ హావ్ టూ ఫేస్ ఏప్రిల్ అండ్ మే
ఆ ఒకటి అనుకుంటున్న కానీ అడగడం మర్చిపోతున పోయా ఇంకా మార్నింగ్ అవర్స్ నేను వెళ్ళానంటే ఆఫీస్లోనే ఆ ఏసీ కింద ఉండడం అవు ది ఏదైనా ఫీల్డ్ వర్క్ ఉంది అని అంటే ఐ హ్యావ్ టు గో అవుట్ సో ఏసీలో కూర్చొని కూర్చొని ఒక్కసారిగా మళ్ళీ ఫీల్డ్ వర్క్కి బయటకి వెళ్ళి చేశానని అంటే అసలు విపత్ రీతమైన స్వెట్టింగ్ వస్తుంది తట్టుకోలేపో ప్రతి క్షణం ఇగా మళ్ళీ ఏసీలోకి వెళ్ళిపోయి కూర్చుందామా అన్నంత ఇదిగా అవుతుంది
ఉమ్ అంటే అక్కడ మనం మనకి కంఫర్ట్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి మన బాడీ అనేది వర్క్ ఔట్ చేస్తుంది కాబట్టి మన బాడీలో ఉండే వాటర్ అనేది సెవ్ట్ ఇట్రోకుండ బయటికి వచ్చేస్తుంది అలా ఆ హెవీగా స్వెట్ వస్తుంది కదా అనేసి ఏదో అయితుంది అనేసి అనుకోకూడదు అలా
ఓకే
ఓకే అలా చూడాలి
అసలు ఇప్పుడైనా కూడా టైమ్ ఒకే అంటే బయట కూడా ఈ వాటర్ పెట్టడం మజ్జిగ పెట్టడం అంటే రోడ్ సైడ్ స్ట్రీట్మెంట్స్ వెళ్తూ ఉంటుంటాయి కూడా ఇలాంటి ఈ స్టాల్స్ అనేవి పెట్టడం కూడా బెటర్ చాయిస్ అనుకుంటా కదా
ఆ అవునుమా అలా ఉ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచో ట్రాన్స్పోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా లైక్ అంత కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా బెటర్ ఛాన్సెస్ అలా ఉండడం చాలా మంచిది
రంజన్స్ పెట్టేసి వాటర్ పెట్టేసి
ఆ
సో ఎవరో ఒకరిని పెట్టేసి అక్కడ వాటర్ పోయడం కోసం అని లేదంటే ఎవరిని పెట్ పేట్టకపోయినా జస్ట్ వాటర్ నింపేసి మళ్ళీ అవి ఉంటున్నాయ లేవా లోపల పిల్లలు కాదా ఒకవేళ అయిపోతే మళ్ళీ వచ్చి పోసే వాళ్ళని అరేంజ్ చేసి పెట్టేస్తే సామ్ హౌ బెటర్ ఎవరికైనా కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనిపిస్తుంది నాకు
అవును మ్యామ్ కరెక్టే ఆ విధంగా ఆలోచించడం కరెక్టే బట్ కొందరు ఎలా అంటే ఆ కొంచెం ఎలా అంటే నీట్నెస్ ని ప్రియారిటీ చేస్తారు కదమ్మా
అవును
ఇక్కడ ఉండ ఆ వాటర్ ఈ వాటర్ అని అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది మమ్ అలా
అవునా
కాకపోతే మనం ఈ టై లో సమ్మర్ లో సబ్జా గింజాలు వాటర్ లో వేసు అని తాగు తాగడం ఆ మన హెల్త్ కి ఎలాంటి వాటర్ కంటెంట్ ఇచ్చే ఫ్రూట్టై ఫ్రూట్స్ అనేగా కి జ్యూసెస్ అనే అదు వెజిటేబల్స్
అసలు కూడా బాగా పని చేసిది అనుకుంటా కదండి
అవును మామ్
యా యా థ్యాంక్ యూ మ్యామ్ చాలా మంచి ప్రికాషన్స్ చెప్పారు నాకు ఆ డెఫినెట్ గా ర వర్క్ౌట్ చేసుకుంటాను ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి నాతో పాటు థ్యాంక్ యూ సో మచ్ యా హావ్ ఏ గుడ్ డే థంక్ యూ బాయ్
ఓకే గుడ్ నైట్ మ్యామ్